నేనే చెప్దాం అనుకున్న చెయ్యి ఏం కాదు లె తొక్కలే అని
అలా మే వెళ్తే బాగుండాల అనుకుంటా ఉంది వెళ్ళింది ఇంకా సర్లే అని చెప్పి దొరికిందె ఛాన్స్ అని చెప్పిన ఇంకా
ఉహు
ఊ
మళ్ళీక్ మళ్ళీ నేనె హ ఎందుకు లె వేస్ట్ టైం వేస్ట్ చేయడం మళ్ళా అ కుదరదుగా అని చెప్పి చే చేయమని చెప్దామ అనే లోేపె నువ్వు మా మమ్మీ నేను చేయనా అన్నావ్ చెయ్ అని చెప్పా అట్లా
మంచి పని చేశావు
ఆ మామయ్య ఎలచ్చ భోజనాలు అంటే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నవ్ వెళ్లొచ్చు కదా ఏమైంది మనోళ్లదేగా అంటే ఎల్లనులే పిన్ని పిల్వలేదు గా అని చెప్పా పిన్ని పిన్ని పిలవలేదుగా అని చెప్పా నేను
ఎవరికి చెప్పావు అంటున్న మీ మామయ్యక
ఆ
ఉహు ఏమన్నారు
ఆ అమ్మమ్మ ఇచ్చొచ్చావా లే అ నేనా మామాయ ఏమంటాడు వెళ్ళాల్సిందిగా అంటాడు వెళ్ళుంటే చక్కగా తినేవాడు గా నా మాదిరిగా ఓ పిన్ని పిల పిన్ని పిలవలేదు లేకపోతే వెళ్లేవాణ్ణి అన్న మార్తా
అరే దే
లక్ష్మయ్య ఇందాక సోది మొఖం ది అక్కడ ఫంక్షన్ దగ్గర ఆగి ఉన్నాం ఓక పక్కన బయట అ అయితే ఒక ఎంగ్ అమ్మాయి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పక్కనే స్కూల్ పిల్లలే మా బుర్రు
చెప్పు
మా ఇంటి దగ్గర ఓ స్కూల్ ఉంది
ఆ
మా ఇంటి దగ్గరా ఓ స్కూల్ ఉంది ఆ ఫంక్షన్ హాల్ దగ్గరే
ఆ
అయితే ఒక అమ్మాయి వచ్చింది అంటే అమ్మాయి అంటే పేల్లి అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు స్కూల్ పిల్లలు
అబ్బాయి ఒకసారి ఫోన్ ఇయ్యావా కొంచెం ఫోన్ చేసుకోని ఇస్తా అని అడిగింది పోను సర్లే పోన్లే పాపం బ్యాలెన్స్ అయిపోయిండెమో అని పోనీచ్చా ఫోన్ ఇస్తే ఏం చేసింది ఆ ఏదో నెంబర్ మెసేజ్ పెట్టి కొని టెక్స్ట్ మెసేజు
హ
ఓ టీ పీ కొట్టుకుంది ఆమె దాంట్లో
ఆ
నా బిపి వచ్చి తర్వాత ఫోనిచ్చి ఫోన్ ఇచ్చి చూసా నార్మల్ గా మెసేజ్ ఓపెన్ లో నీ
ఏది మెసేజ్ ఓపెన్ లోని ఏ కోడ్ ఉంది ఎండి అని చెప్పి అమేనడిశా ఏది మీకు ఇదేనా అనవసరం కాదు అసలు మీరు ఇదేనా చేసేది ఫోన్ ఇస్తే చెప్పాలి కదా కనీసం మరి మాకు ఆ అలా ఎల చేస్తారు అసలు మీరు అదిదంటే ఆ ఏం భైపడు మాకు అబ్బా ఏం కాదు మా షాప్ ఇక్కడే అంత డౌట్ గా ఉంటే షాప్ దగ్గరికి ద నువ్వు ఏమైనా అవుతే అంట
ఆ
చెప్పు తీసుకుని కొట్టాల్సింది దాని మాములు కోపం అట్లా ఏదో కొట్టుకుంది ఓటీపీ నా ఫోన్ లోకి ఫస్ట్ ఫర్వాడింగ్ అని పెట్టుకున్దేమో తీయాల అన్నం తిన్నాక చూస్తా ఫస్ట్ ఫర్వాడింగ్ ఉన్నదొ లేదో ఫోన్ కి
హ్మ్
అసలు ఫోన్ ఎవరికి బడితే వల్ల కీయకూడదు ఉరికనే
హ
ఎవరు ఎవరైనా పోన్ అడిగారనుకో నిన్ను కూడా ఫోన్ ఇవ్వమాకు
నేను ఎవరికి ఇయ్యను నా ఫోన్ గిన
ఇయ్యాదు అసలు ఎవరన్నా అడిగిన సరే ఎమర్జెన్సీ ఇగో మెసేజ్ లు టపా టపా నొక్కింది జియో నుంచి
ఏ విషయ
ఏం కొట్టిందో ఊకె ఊకె వస్తుంది ఫోన్
హ్మ్
పోన్లే పాపం అని ఫోన్ ఇతే ఇట్టా చేసినవని అక్కడే హ్మ్
లేదంటే తిట్టుకుండా ఎందుకుంటాం సైలెంట్ గా
ఆ మీకు ఫోన్ ఎత్తితే గా తెలిసేది, చెప్పాలిగా మా మాకు అన్నా. ఏం భయపడమాకు అబ్బాయ్ నీకేం కాదు లే నీ అకౌంట్ లో ఏం డబ్బులు పోవులే.
హ్మ్!
మ్ ఉ
పోతే ఆమచ్చిద్దంట
ఏం భయపడు మాకు అబ్బాయ్ ఇక్కడే మా షాప్ మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. అంతగా డౌట్ ఉంట ఆ షాప్ దగ్గర ఏమన్నా అవుతాయంట.
హ్మ్!
హ్మ్.
అస్ ఎందుకు కొట్ంద ఓటిపిి సారీ
ఏం నచ్చిందో ఏం చేసుకుంటుందో ఫోన్
మ్!
మ్! హలో! పోనా పాపం పోనా? ఫోన్ చేసుకుంటున్నానే ఇచ్చా నేను.
మ్!
అంతేస మనసు నాస్తం అమ్మగతు
మ్ ఈ మక్కా ఎవరికి పడితే వాళ్లకి.
స క ఫో ఫో అనుకో, బ్యాచులర్ మీ పాప.
అంతే
ఎవ్వరిని అడిగిన చెప్పా సరే ఆ బ్యాచే ఇంత నాకు అప్పటికి డౌట్ వచ్చింది ఇద్దామా, వద్దా అని ఆలోచించా ఫోన్ ఇప్ బ్యాచ్ మొత్తం ఆయన చూసుంటుందేమో అనుకోని ఫోన్ ఇచ్చా.
మ్!
హ్మ్!
ఆ ఓటిపి ఏమని వచ్చింది చూడకపోయావ ఒకసారి.
ఏదో టెస్ట్ మ్యాచ్ ఎందులో ఉంది ఒక ఫైవ్ సెవెన్ టు ఎయిట్ డిజిట్స్. క్యాప్స్ లో
అంతే ఇంకేం లేదామాటలు అందులో
ఏదో ఉంది చెప్తా ఉండు.
హ్మ్!
మ్! హెచ్ యు కంపెనీ పేరు హెచ్యుఎల్ హెచ్ హెచ్ హెచ్ టి హెచ్ అంట. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ హెచ్ హెచ్యుఎల్ అనిఉంది కోడ్ వచ్చింది ఒకటి. ఫర్ షేరింగ్ యువర్ బై షేరింగ్ యువర్ కన్ఫర్మ్ యుయర్ ఏజ్ ఎయిటీన్ ప్లస్ అండ్ అగ్రీ టు రిసీవ్ కమ్యూనికేషన్. న్ ఫ్రమ్ టక్చుయల్ విజిట్ అ అంటే ఏదో ఉంది మా లింక్ నేను ఇంకా నొక్కలా. ఎందుకులే నాకు ఎందుకులేని లింక్ నొక్కలా నేను
నొక్కమాకండి.
నేన్ నొక్కను గదా అది
డిలీట్ చేసేస్తున్నార ఆ ఓటీపీ.
డేలీట్ చేేస్తే ఏం ఉపయోగం డేలీట్ చేస్త ఎడిట్ చేయకుండా ఏం ఉపయోగం. ఎవరైనా అడిగారు అనుకో చూపడానికి ప్రూఫ్ ఉండిద్ది. గ్రాండ్ ఫ
ఆ సరే
పిచ్చమొహంది
సార్ లే కూడు
ఉ
ఆ
నువ్వు ఎప్పుడు తింటావ్ అన్నం,
తింటా కాసేపు ఆగి
ఈసారి జంభో ప్యాకెట్ అయితే సరిపోయింది అన్నంలకి,
ఆహా
నేను ఇప్పుడే ఒక కుర్కురే, ఒక జంభో తిన్నా
ఆ
ఉ
ఇప్పుడు తినేసినవా అప్పుడే
ఇంకొక ముద్ద ఉంది
ఆహ
ఏ
ఓకే అప్పుడే తినేసవా అన్ని,
ఉ ఏది బయట ఎండ మరీ దారుణంగా ఉంది.
ఆ
ఉహు ఉ
బాగా కొడుతున్నాయి ఎండలు అప్పుడే,
ఉ అవును ఊఉ
మా క్లాస్ అబ్బాయి ఫోటో పెట్టా చూసావ,
చూసా
బాగుంది గడుదదావ
అవన్ని వైరంగి లో దిగిన ఫొటోలు,
అవును మరి అట్లా దిగిండాల్సింది.
నకేం తెలుసు మనం చూసింటే దింపే వాని అంతే మనకి, రాఫి కో సునాన్
అ
తీయొచ్చోలా నాకేం తెలియకుండా ఫోజు తీయలేము కదా మనం ఆ ఉ
ఎం చేస్తాంది ఇ సారి తీయి ముందు ముందే,
హ అతే
ఆ బాగుంటది ఫోటో తీయాంక ఆయిల్ ఓసారి పుట్టటింది ఇక్కడ అలవాటు అవుతే మనిషికి ఇంకో బాగా వస్తాయి.
అ
ఉ బాగా డ్యా చేస్తున్నారండి నేను ఇంకో రోజు ఉంటా, లెట్స్ టైమ్ యువర్ హరిప్
ఇరవై నిమిషం అందిలే కానీ చెప్పు,
అదే ఎంది రీల్స్ బాగా అధితున్నాడుగా అటున పిచ్చి పిచి వి చేస్తాన్న అంటే లవ్ బ్రేక్క్ అన్న అతంటయే
ఆ మరి
ఎవరన్నా ఉన్నారా పైకి ఉ
లేరంట పై
ఉంహు
ఆ
లేకుండానే అన్ని సరే ఒకటి రెండు అనుకుంటే ఓకే అన్నీ అయే గా వాడు చేసేది
ఆ ఎలాంటి ఏమో అంటుంది
లవ్ బ్రేకపు అమ్మాయి వదిలేసింది అట్లా వి వాడు చేసే అన్ని
నాకేం తెలుసు లేరని చెప్పా కాలేజ్ లో అయితే లేరు బయట ఉన్నట్ నాకు తెలీదు
కాలేజ్ లో గురించి నేను చెప్పట్లే బయట గురించే నేను చెప్తున్నా
ఉమ్ నా తెలీదు ద్
ఉమ్ ఉంటా
బై ఉంటా
గాటి